అండి బాగున్నారా
నమస్తే అండి స్వాగతం
ఆ నేను కూడా బాగున్నానండి చాలా రోజుల అయింది చిన్న పని మీద ఫోన్ చేసినండి
ఆహ చెప్పండి
తిన్నారా
ఎలా ఉన్నావ్ ఉమ్ బావున్నా
ఆ మేము కూడా బాగున్నా మండి తిన్నారా మీరు
ఉం తిన్నమండి
ఉ ఆ ఏం లేదండి అది తమ్ముడిది పెళ్ళి ఉంది
ఆహా
సరేమో అని పిలిచ పిలుద్దామని ఫోన్ చేసినా ఇంటికే వచ్చి కార్డు ఇద్దామనుకున్న గాని మీరు ఇంట్లో లేరండి బయటికి వెళ్ళరని చెప్పిరు
ఆహ
ఇంగా మళ్ళీ రావడానికి కుదరదు అనేసి ఫోన్ చేశి చెప్తున్నా.
అవునా. ఎవరి పెళ్ళండి? ఎక్కడ? మీకేమవుతారు?
నా తమ్ముడు పెళ్ళండి. మా దగ్గరే ఇక్కడే ఇక్కడే చేస్తున్నాము. అంతా మాది పెద్ద ఉమ్మడి కుటుంబం అండి, జాయింట్ ఫ్యామిలీ.
అహా
చాలా బావుంటది, పెళ్ళికి ఒక వారం రోజుల ముందు నుంచే అంత హడావిడి అంత ఉంటది.
అవునా.
మీరొస్తే చాలా సంతోషంగా ఆ అనుభూతినే అనుభవిస్తారు.
హ్ వస్తానండి.
హ్మ్ అయితే వారం రోజుల నుంచే పెడతరండి పెళ్లి కొడుకుని చేయడము.
ఉహ్.
అట్లా పెళ్లి కూతుర్ని చేయడము. అన్నీ అలా ఉంటదన్మాట. మీ దగ్గర ఎట్ల చేస్తరండి, వారం రోజుల ముందే చేస్తరా.
ఆ అలాంటిదే కానీ అన్ని రోజులు ఉండవు లేండి. ఏదన్నా ఒక రెండు మూడు రోజుల్లో అయిపోతది.
ఆహ మాకేమో ఇంకా వారం రోజుల నుంచి చేస్తరు అంటే ఇగ పెద్దా కుటుంబం కదండి అత్తలు, మామలు బాబాయిలు, పిన్నులు ఇగ అందరు వరుసగా పెడతా ఉంటారు అనమాట ఒక్కొక్క రోజు. పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు కుని చేయడానికి ఇంటికి తీసుకెళ్ళి బట్టలు పెట్టి భోజనాలు అలా పె పెడుతు ఉంటారు అన్మాట.
ఆహ్
ఇంకా రావచ్చు ఇంకా వేరే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ని పిలిచిన.
ఉహ్
వాళ్ళతో పాటు మీరు కూడా జాయిన్ అయితే బావుంటది.
వస్తామండి, కుటుంబంతో వస్తాం.
చాలా రోజులు అయింది కదండి కొంచెం అందరం సంతోషంగా కలువక.
ఆ ఎక్కడండి?
ఇక్కడ మా దగ్గర అండి. నేను వాట్సాప్లో పంపిస్తాను మీకు.
ఆహా.
అసలయితే ఎంగేజ్మెంట్కే చెప్దాం అనుకున్నా కానీ ఇంగ అప్పుడు దగ్గర దగ్గర వాళ్ళ కి అంటే మామూలుగా చిన్నగా చేసినం అండి, కొంచెం అప్పుడు ఆ ఆర్థికంగా ఇబ్బంది ఉండే
ఆహా.
అనుకోకుండా అయిపోయింది, ఇగ పెళ్ళి అయినా పెద్దగ చేయాలని ఆశ.
మరి ఫంక్షన్ హాల్లోనా, ఇంట్లోనా అండి.
ఆ ఫంక్షన్ హాల్లోనే అండి దావత్ ఇగ. అయిపోంగనే అక్కడి నుంచి ఇంటి వరకు భరత్ కూడా.
ఉహ్
అబ్బాయిని మన ఇంటికె తీసుకొస్తున్నాం అన్మాట.
ఆ హు
అమ్మాయి వాళ్లు రమ్మన్నారు కానీ ఇంకా మనమే పెళ్లి చేస్తాం కదా మన దగ్గరికి తెచ్చుకుందాంమని
ఆ హ
ఉ ఇంకా తిన్నా అండి
హ్మ్మ్ తిన్నామండి ఇంకా అమ్మాయి ఏం చేస్తుంది అబ్బాయి ఏం చేస్తున్నాడు
ఆ వాళ్ళిద్దరు టీచర్స్ అండి అబ్బాయి అమ్మాయి ఇద్దారు
ఏం టీచర్లు అండి
అబ్బాయి ఏమో ఫిజిక్స్ టీచరు
ఆహ
అమ్మా ఏమో ప్రైవేట్ స్కూల్లో ఏదో ఇంగ్లీష్ టీచరా లేకపోతే ఏదో సం అమ్మాయిది ఈ సి అండి ఆమె కూడా ఫిజిక్సే అనుకుంటా ఇద్దరు సేమ్ అనుకుంటా అండి అంటే కరెక్ట్ తెలియ టీచర్ అంటే టీచర్ అన్నాం కానీ సబ్జెక్ట్ వరకు అడగలేం కదా
ఆహా గవర్నమెంట్ అండి ప్రైవేట
ఇద్దరు ప్రైవేట్ చేస్తున్నారండి ఇక గవర్నమెంట్ ఏడు వస్తుందండి ఈ రోజల్లో
ఆహా హు
గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే తపస్సు చేయాలి తల కిందికి కాలపై
హ్మ్మ్
కళ్ళల్లో పుల్లలు పెట్టుకొని చదవాల అయినా కూడా కష్టంమే ఉందండి
ఆహా
మీరెంత వరకు వచ్చిందండి జాబు
వెతుకుతున్నా అండి వెతుకుతున్నా
అంటే గవర్నమెంట్ కి అప్పుడు ప్రయత్నం చేసి చేసేవారు కదా బ్యాంకుకి
హా అంతే నేము అడగండి ట్రై చేస్తున్నాం ట్రై చేస్తూ ఉన్నానండి
ఆహా ఇంకా కొంచం కష్టమే ఉందండి గ్యాది కోస్ ఎక్కడా అని ఎదురు చూసే బదులు ఎక్కడ ఒక్క దగ్గర తిసుకోవడం మంచిగా ఉంటాది
ఉ అవునండి
ఉ కానీ ఏ ఫ్యామిలీలలా అంటే ర పెళ్ళిళ అంటే ఇదొ ఒక భయం ఏం చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు ఎంత వస్తుంది ఈ క్వశ్చన్ల మీద క్వశ్చన్లో అడిగి చంపుతారండి ప్రశ్న ఇల్లే ప్రశ్నలు వర్షాలు
హ్మ్మ్
ఎక్కువ పెళ్ళిళ్ళ అంటే భయపడి రాకపోవడానికి కారణం కూడా అదే అండి చాలా మంది
ఉహు
ఉ
అవున
హు మీ పిల్లలు ఎలా ఉన్నారండి
ఉహు
మీ పిల్లలు ఫ్యామిలీ అంతా ఎట్లా ఉన్నారు
ఉ అవును మేడమ్
ఇచ్చున్న
చెప్పండి ఇంకా పెళ్లి గురించి మీరు ఏం చెప్పట్లేదు వాళ్ళన దగ్గర ఉన్న ఏ రోజు ఏ తారీకు ఏ నెల ఈ నెల నా పోయిన నెలలా
ఏమండీ
ఏ నెల పెళ్లి ఈ నెలేనా
ఆ ఈ నెలనే అండి వచ్చేవారం ఏ పెళ్లి
హ్మ్
వచ్చే వారము పెళ్ళి అయితే శుక్రవారం అనుకుంటున్నాము ఇలగ సోమవారం నుంచి స్టార్ట్ చేసామన్నమాట పెళ్ళికొడుకుని చేయడము అట్లా
ఉ హు
అద చేస్తాము అయితే నేనే ఏమంటాన అంటే మీరు సోమవారం ఒకసారి వచ్చిపోయి మళ్ళీ పెళ్ళ అప్పుడు వచ్చినా పర్వాలేదు అంటే అందరితో కలిసినట్టు అందరు ఉంటారు కదండి
అందరు అంటే ఎవరెవరు ఆంటీ
అంటే మా పెద్ద ఇంటికి పెద్దవాళ్ళు ఉంటారు కదండి అంటే మామలు అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్య మామలు వాళ్ళ భార్యలు బాబాయిలు పిన్నలు ఇంక అందరం అందరు అక్కలు బావలు పెళ్ళిళైన వాళ్ళు
హ్మ్
చిన్న తమ్ముడు అనమాట లాస్ట్ వీడే
హ్మ్
హ్మ్ చిన్నమ్మ వాళ్ళ కొడుకు అండి
ఊ హ్మ్
అప్పటికి మీరు అంటే తెలుసు కదా ఇంట్లో అందరికి
హ్మ్
అట్లాని ఎంగేజ్మెంట్ క పిల్లలేకపోయినాము ఇప్పుడైనా పిలుద్దాం అనేసి
ఉ హ్మ్
యాక్చువల్గా వాడు కట్నం అది ఇది కూడా ఎక్కువ ఏం అడగలేకపోయిడు వద్దులే వాళ్ళొక్కటి దగ్గర చేసేటోళ్ళు చూసి ఇష్టపడుకొని ఇ ఇంట్లో ఒప్పించుకొని చేసుకుంటున్నారనమాట
అంటే లవ్ మ్యారేజ్ ఆ అండి
అంటే ఇక లవ్ అంటే వాళ్ళ దృష్టిలో లవ్ ఇక బయటికి మాదాం అరేంజ్ మ్యారేజ్ లెక్క
హహు
అంటే ఫస్ట్ అయితే ఏం ఒప్పుకోలేదండి ఇక తర్వాత తర్వాత కుటుంబం అన్నాక ఒక్కరు కాకుండా పెద్ద కుటుంబం కదండి
హ్మ్
ఒకరు కాకుండా ఒకరి దగ్గర నుంచి అన్న ఒప్పించుకోవడం ఇక ఉమ్మడి ఉమ్మడి కుటుంబాల అంటే ఏందండి ఇంటికి పెద్ద యజమా న ఒప్పుకుంటే అందరూ ఒప్పుకున్నట్టే
హహు
అంతే వాళ్ళది ఆన్సర్ అంటే వాళ్ళ సమాధానం ఏదొస్తే అది కరెక్ట్ అదే వాళ్ళు ఒపుకోకుంటుంటే ఎవ్వరు అడిగినా టీ అది పెడతావే
హ్మ్
కానీ మంచిగా జరుగుతదండి అంత పద్ధతి ద్వారా అట్లా బాగా జరుగుతది అయితరండి చాలా హ్యాపీగా ఫీల్ అయిత
మరి మీరేం పెడుతున్నారు మీ అన్న కి మీ తమ్ముడు
మేము అండి ఇక మా దగ్గర బడ్జెట్ ఏముంటదండి బట్టలు పెడుతున్నా అంతే
ఉహు
ఇగ తర్వాత ఎప్పుడైనా ఉన్నప్పుడు కొంచెం మంచిగా గోల్డ్ ఏదో వాడికి ఒక పాపో బాబో పుడితే గోల్డ్ అట్లా పెడదామ అని అనుకుంటున్నా ఇగ అంత మా వారి ఇ ష్టం అండి ఆయన ఏదంటే అదే
ఆహా
ఇంకా పెళ్ళయ్యినంకా మనకు సొంత నిర్ణయాలు ఎట్ల ఉంటాయండి
ఉహు
మీరు మీ మీకు నచ్చినట్టే చేస్తారండి మీ భార్యని అడుగుతర ఏదైనా
నాకు నచ్చినట్టు చేస్తాను అండి నా దగ్గర ఏమన్నది చేయడానికి
ఏందండి
నేనేం చేస్తానండి ఏం చెయ్య
అంటే అంటే అట్లాగాదండి మామూలుగా ఎవరికైనా పెట్టుబళ్లు అయినా ఏదైనా ఇద్దరు కలిసి ఆలోచించి పెడతారా లేకపోతే మీకెంత అనిపిస్తే అట్లా పెడతారా అని
మా ఇంట్లో పెద్దొడిని అడిగి పెడతాను అండి
ఉహు మా ఇంట్లో ఏం లేదండి మా సార్ ఒకసారి అడుగుతాడు తర్వాత ఆయనే ఇష్టం ఇగా
ఉహు
ఇంతే అంటే ఇంతే అండి ఇగ అంతవరకే ఉంటది ఇగా ఇగ దాన్ని నేను కూడా ఎక్కువ డిస్కర్షన్ చేయడానికి ఇష్టపడను ఇగా తెల్సినోడు కదండి మనకంటే పెద్దోళ్ళు ఏదైనా మన మంచికే చెప్తారని
ఉహు
ఇంకా పిల్లలు అందరు బాగున్నారండి
ఉమ్ అందరూ బాగున్నారండి
హు మీ బాబుని కూడా తీసుకరండి మంచిగా హ్యాపీగా ఆడుకుంటాడు అందరితోటి
ఉ
మర్చిపోకండి ఖచ్చితంగా రావాలి ఆ మీ వైఫ్ ఉన్నా చెప్పమన్నా చెప్తా నేను
వస్తామండి తప్పకుండా
ఉ మళ్ళీ ఒకసారి రేపు పెళ్ళి ఆనంగా అట్లా అంటే రేపు నలుగు అనగా మళ్ళీ అట్లా నేను ఫోన్ చేస్తా అండి సండే రోజు ఒకసారి కాల్ చేస్తా ఇప్పుడైతే వాట్సాప్ కార్డ్ పెడుతా చూసుకోండి
ఉహు పొద్దున పూట సాయంత్రం పూట అండి
ఆ పొద్దుగాల్నే అండి ఇగ పొద్దుగాలంటే మధ్యాహ్నం వరకు అయిపోతది మళ్ళీ నైట్ భరత్ కూడా ఉంటది కదండి
పెళ్లి కార్డ్
నలుగు సాయంత్రమే అండి
ఎన్నింటికంటే
ఆరుగంట్లకి
ఉహు
ఉమ్ మచ్చిపోతుంది తప్పకుండా రావాలి
ఉ
మీరు మీ వైఫ్ మీ పిల్లలందరూ సరేనండి నేను వాట్స పెడ్తాను చూస్కోండి మళ్ళ ఒకసారి ఫోన్ గూ చేస్తాను మీ వైఫ్ అదే ఇస్తారా ఆ మళ్ళీ వేస్నప్పుడు ఇస్తాను
ఉ పెట్టండి మీరు వెట్టండి నేను నంబర్ ఇస్తా
ఆ ఓకే అంది సరే అండి ఉంటానండి ఓకే బాయ్ అండి